హలో వినబడుతుందా
ఆ వినపడుతుందండి మీక్ వినపడుతుందా
ఆ వినబడుతుంది ఒకే క్లార్ టీగా వినబడుతుంది ఎం జెస్తన్నారు
ఏం లేదండి కలి మీరేం జెస్ న్నారు బాఉన్నార
ఉ బమ్ ఉ బాఉన్నార
తిన్నార అండి
ఆ ఇంకా తిన్ లేదు తినాలి ఇగ
ఏమ్ కుక్ చేస్ నారు కల్ నల్ అయ్ ప్ ఊ లేదండి నేన్ కూడా తిన తిన్ లేదండి తినాలి
ఔనా
పోయాయ
ఆ ఇప్పుడే అయిపోయాయి గట్లా కూసున్న ఊక్ రా అయ్ పెయిన్ దంట
ఆ ఎతాండి
ఆ
లేదండి ఇంకా అయ్ ప్
వర్ కింక్ అయిపోయింద
లేదండి ఇంకా అయిపోలేదు
ఔన మీ మీరు కుకింగ్ బా జెస్తరా
ఆ కుకింగ్ అంటే ఏదో అట్ లట్ వచ్ చండి మరే అంత బా చేస్త అన్ జెప్పలేన్
ఓ హో నాక్ ఓకే ఒకేఒకే విశేష్ త అలాలా
ఔనా ఏమేమ్ బాకుక్ ఎస్తారు మీరు
నేను వేజు
వేజ్జు య్ నాన్ వెజ్ రెండు బానే జెస్తాను సాంబార్ సాంబార్ బాజెస్
హలో
ఆ చెప్పండి వింటున్నా కాకె వినబడుతుంది ఔనా ఇప్పుడు నేనేమ్ యూజ్ చేయట్లేదండి
ఆహా ఓకే మరి నా వాయిసు నాకే వినబడింది ఇప్పడి వరకు
ఉ ఇప్పుడు ఓకేనా వినిపిస్తుందా
లేదు ఇప్పుడు ఓకే ఇన్న పడట్లేదు ఇందాక్లు నా వాయిసే వినబడు ఉండే అందుకు
అవునా
ఊ
ఇంకా ఏం సంగతులు అండి ఏం స్పెషల్ చేశారు ఇయలా
ఈ రోజు మా ఇంట్లో ఫిష్
సారి
ఫిష్ అండి మాది
ఫిషా
అండి మీ ఏంటి స్పెషల్
మాది చికెన్ కర్రి అండి
బాగా ఇష్టమా ఫిష్ చికెను ముక్కలు
ఆ అండి బాగా ఇష్టం ఊ ఇంకా మీకు ఏమంటే బాగా ఇష్టమండి
నాకు న ఏమంటాటే అంటే ఎక్కువలేదు నాకు ఈ మ్యూజిక్ వినడం బాగా ఇష్టం కుకింగ్ చేయడం బాగా ఇష్
ష్టం నాకు పన్నీర్ కర్రీ బా కుక్ చేయడం వచ్చండి బాగ్ చేస్తాను
అవునా
ఉమ్
ఉ
ఉ
చెప్తార కొంచం
ఆ రెస్పియా
ఉమ్
నేను టమాటో గ్రేవీ బా చేస్తాను
ఒకే
ఫస్టు ఒక టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ తీసుకోవాలి
మీ అంటే దాన్ని మీర్ రు ఫస్ట్ రోస్ట్ చేస్తారా లేకుంటే అలానే పచ్చిదే వేస్తారా
ఉ అదే చెప్తానండి
అదే కొంచం ఆ వినబడుతుంది చెప్పండి కొంతమంది అలా పచ్చిదే వేస్తారు కదా
అ లేద్ లేద్ లేదం అండి నేను రోస్ట్ చేస్తా రోస్ట్ చేసే ముందు ఫస్ట్ పన్నీర్ ని చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని క్యూబ్ షేప్ లో కట్ చేసుకుంటా క్యూబ్ షేప్ లో కట్ చేసుకొని ఆ ట్యూబ్ షేప్ లో కట్ చేసుకొని తర్వాత పన్నీర్ కి ఏమంటరు ఆ ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో ఉప్పు కారం మసాలా ఎసేసి ఆ పన్నీర్ అందులో ఎసేసి కొంచం మంచిగా నీట్ గా వాటికి పట్టేట్ టట్టు మిక్స్ చేస్తా చికెన్ బిసెస్ కి మనం మసాలా ఏట్ బట్టిస్తున్నామూ ఆ అట్లా మారినేట్ లాగా చెస్ చేసేసి దాన్ని పక్కకు పెట్టేసేసి ఒక పెద్ద సైజ్ ఆ ఒక టెన్ మినిట్స్ పక్కక్ పెట్టేస్తా పెట్టేసేసి ఒక పెద్ద సైజ్ ఆనియన్ తీసుకొని ఆనియన్ని చిన్న చిన్నగా ముక్కలు ముక్ క్కలుగా కట్ చేసుకుంటా కట్ చేసుకున్నాక ఆ చిన్న పీసెస్ కట్ చేసుకున్న తర్వాతకి దాన్ని కొంచం ఆ మంచి ఇగ గోల్డెన్ కలర్ లోకి వచ్చేటట్టు ఫ్రై చేసుకుంటాం తర్వాత సేమ్ టమాటో గుడా తీసుకొని చిన్నద్ ఆ ఆ ఆనియన్ కట్ చేసి ఎల్లో కలర్ వచ్చేదాకా ఫ్రై చేస్తా అనమాట ఫ్రై చేసాక తర్వాత టమా టమాటోస్ ని గుడా సేమ్ అంతే కట్ చేసుకొని దాన్ని గుడా కొంచెం మంచిగా కు మెత్తగా ఉడికేదా కు ఉడికిచ్చినంక ఆ తర్వాత ఆ టమాటో నే మెత్తగా ఉడికించినంక అది ఒక మిక్సీ జార్ లోకి తీసుకుంటా అందులో
సరే ఆయిల్ లోనే మెత్తబడె లాగా చేస్తారా
ఉడికిస్తానండి ఉల్లిగడ్డలును టమాట
ఆహా ఆ వొ ఓకే కొంతమంది అంటే నేను చూసాను బాయిల్ చేస్తారు వాటర్ బాయిల్ చేసి దాన్ని గ్రేవీ చేస్తా ఉంటారు
ఆ లేదు లేదు
మళ్ళీ మీ వాయిస్ స్ట్రక్ అవుతుంది ఏమన్నా ఇంటర్నెట్ ప్రాబ్లమ చూసారా ఒక సారి ఇంటర్నెట్ ప్రాబ్లమ్ ఏమైనా ఉందా ఒకసారి చెక్ చేసారా
చెక్ చేసానండి అంత బానే ఉంది ఇప్పుడు ఓకేనా హలో ఇప్పుడు బాగొస్తుందా అండి హలో హలో హలో హలో హలో
లో వినబడుతుందా అండి
హలో వినిపిస్తుందా మీకు
అ మీరు
లైన్ లోనే ఉన్నానండి
వాయిస్ ఎందుకో మధ్య మధ్యల ఆగిపోతుంది మధ్య మద్
నాకు మీ వాయిసే కంప్లీట్ గా వినపడట్లేదు అండి మళ్ళీ మీరు అటు నుంచి ఏదన్నా సౌండ్ చేస్తే నాకు వినపడుతుంది అని నా వాయిస్ మీకు వినపడట్లేదు మీ దగ్గర ఒకసారి చూసారా నెట్వర్క్ ప్రాపర్గా ఉందా అనేసి
ఉంది మాది ఆ బానే ఉంది వైఫై కాల్ వైఫై ఎ మాది బానే వస్తుంది
అవునా
ఆట ఏం కాదు
నాది నాది ఒచ్చేసేసి ఇది అన్లిమిటెడా అండి ఫైవ్ జీ నా ప్లస్ నా దగ్గర సిగ్నల్ కూడా బానే ఉంటది
ఆహ మాకు కూడా బానే ఉంటది బాను సిగ్నల్ కూడ బాగానే బాగానే ఉంది అవ్ మళ్ళీ తట్టు తటైతుంది ఒకొక్కసారి ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి వినబడుతుంది
నా
బగనే ఉంది సిగ్నల్ కానీ ఎందుకో స్ట్రక్ అవుతూ ఉంది మధ్య మధ్యలో
ఇప్పుడు బానే ఉందిలే
అది అయినా మొబైల్ ఇప్పుడు వాడకం బాగ ఎక్కువైంది ప్రతి ఒక్కరు సిగ్నల్ చాలా వర్ రకు తక్కువ వస్తుంది ఈ మధ్య చాలా మంది ఇంట్లో ప్రతి ఒక్కరు వాడుతున్నారు కదా చాలా పోతూ ఉంటే ఫైవ్ జి సిక్స్ జి అట్లా పెరిగిపోతా ఉంది
ఆ అవునండి
హలో
ఆ చెప్పండి
ఈ మద్యలో ఏమన్నా అకెషన్సకి బయట్కేళ్ళారా మీరు
ఆ వెళ్లలేదండి అవ్వలేదు
ఆహా ఏమ్మన్నా సెలబ్రేట్ చేసుకున్నారా
ఎం కూడ ఫెస్టివేల్స్ సెలబ్రేట్ చేసుకోలే సంక్రాంతికే కొంచెం ముగ్గులు అవి ఇవి బాగేసి మా ఇంటి దగ్గర
ఆ సంక్రాంతి కి బాగా ఆంధ్రాలో బాగ జరుగుతుంది కదా బాగా చేస్తారు
ఆ సంక్రాంతియే కొంచెం మంచిగా సెలబ్రేట్ చేసుకు పెద్దగా అవును బానే సెలెబ్రేట్ చేస్తారు కోళ్ల పందలు
తెలంగాణ అంటేనే దసరా దివాలి
హుం
బాగ జరుపుకుంటారు
అవునండి హుమ్ చెప్పండి హలో టి తెలంగాణల తెలంగాణలోనే ఉంటారా హలో అలానే
మళ్ళీ నా వాయిస్ నాకే వినబడుతుందండి ఓకే ఒకసారి కట్ చేసి చెక్ చేద్దాం ఓకే
ఎందుకంటే నాకేం అట్లాంటిది రావట్లే
అది కట్ జేసి చెక్ చేస్తాం
సర్లేనండి నేను డౌకేన్